హలో వినిపిస్తుందా బ్రో
ఆ హలో
వినిపిస్తుందా బ్రో
బ్రో మీకీ
తిన్నార
ఆ తిన్నా బ్రో మీరు తిన్నారా
హలో
హలో
తిన్నార బ్రో
తిన్నా బ్రో
వాయిస్ క్లియర్ గా ఉందా
ఆ క్లియర్ గా ఉంది బ్రో చెప్పండి బ్రో
కి క్రికెట్ అంటే ఇష్టమేనా బ్రో మీకి
ఆ బ్రో ఇష్టం బ్రో మీకు ఇష్టమా బ్రో
ఆ ఇష్టమే బ్రో
బ్రో
ఇష్టమే బ్రో
హలో ఎవరు ఫాన్ బ్రో మీరు క్రికెట్ లో
జడేజా జాసెఫ్ బ్రో
ఓకే బ్రో
మీరు
నేను రోహి శర్మ బ్రో
ఆ
చూస్తుంటారు బ్రో క్రికెట్ బాగా రోజు అన్ని మ్యాచస్ చూస్తార బ్
అన్నీ లేదు బ్రో ఐపీఎల్ చూసా ఇంక మొన్న వల్డ్ కప్ చూసా
ఎపుడు
మీరు బ్రో చూస్తుంటారా డైలీ
ఆ మ్యాచెస్ అన్ని చూస్తా ఉంట బ్రో దీన్నే మ్యాచెస్ చూస్తాను ఇంట్రెస్టింగ్ ఉన్న మ్యాచెస్ బాగానే వాచ్ చేస్తా బ్రో కొన్ని ఇంట్రెస్ టెస్ట్ మ్యాచెస్ అన్ని చూస్
టెస్ట్ మ్యాచెస్ ఇండియాకి ఇట్లా అంటే మెయిన్ వోల్డ్ థింగ్స్ ఉంటాయి కదా బ్రో అంటే రంజీ గాని అలా చూస్తంటర బ్రో
బ్రో
రంజీ రంజీ మ్యాచెస్
రంజీ మ్యాచెస్ మరి అలా అవేం చూడన్ బ్రో
ఆ జస్ట్ అంటే వొల్డ్ టీంమ్స్ ఒక్కటే
ఆ
ఆ
మొన్న ఫైనల్ చూసార బ్రో
ఆ చూసా బ్రో
ఆ బ్రో వన్సైడ్ ఐపేంది బ్రో అస్
ఆ ఆ
అసలు అట్పక్క నుండి మనోళ్ళు ఛాన్స్ కూడా కొట్టేసారు వాళ్ళు చూస్తే ఏం స్టార్ట్ రాలేదు అసలు వన్ సైడ్ చ్ చూడాలనే అన్పీలేదు అట్లా మ్యాచ్ సెకండ్ ఫైనల్
ఫైనల్స్ ఎబ్డు ఇంట్రెస్టింగ్ ఉండదు బ్రో లాస్ట్ ఒవర్ లాస్ట్ బాల్ వరకు వెళ్తేనే బాగా ఇం
అదే బ్రో ఐపీఎల్ లో మంచిగా ఉంటాయి బ్రో మరి
ఆ అండ్ అభిషేక్ శర్మ అసలకి ఆడననే మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయలే ఆ రోజు ఆడతాడని ఆ సంజు సామ్సన్ అయితే లాస్ట్ త్రీ మ్యాచెస్
అసలు ఎవరు ఎస్పెక్ట్ చేసండర్ బ్రో అట్లా ఆడతాడని
ఉమ్ ఐపిఎల్ అబ్డు
ఐపియల్ ఇంగ ఫ్యాన్ అంటున్నాన్ కాబట్టి ఇంగ మొంబైయే బ్రో నేను
ఆ
మీరు ఇబ్డ్ఎట్ల మీరు చెన్నైయ్యా రాజస్థానా
మెయిన్ అయితే చెన్నై బ్రో ఇకా
ఆ
ఇంకా రాజస్థాన్ అండి ఫేవరెట్ ప్లేయర్ అట్ సైడ్ ఉన్నాడు
ఇప్పుడు మరి చెన్నై రాజస్థాన్ మ్యాచ్ మ్యాచ్ ఉంది కదా బ్రోస్ స్టార్టింగ్ అదే పనిగా వెట్ పెట్టారు దేనికి సపోర్ట్ చేస్తారు మరి ఆ రోజు
టీం అయితే చెన్నైకి సపోర్ట్ చేస్తా
ఆ
జడేజ్ బా పర్ఫార్మ్ చేయాలి
చూడు చెన్న్ గెల్చాలంటారు జడేజా బా ఆడాలం
అవును అంతే బ్రో
సురు అంటే జడజ రిటైర్ అయిపోయిన తర్వాత నుండి చూస్తున్నారు బ్రో మ్యాచ్లు తక్కువ చూస్తున్నారా ఎక్కువ చూస్తున్నార
మాములుగా చూస్తా బ్రో డైలింగ అంతే
ఇగో
చూస్తాంట బ్రో అయిన
ఆ బ్రో మనోళ్ళు టెస్ట్ ఈ మధ్యనే అసలు అన్ని ఓడిపోతున్నారు ఒక్కడి గాని సరిగ్గా ఆడతలేరు
ఇంకా గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్ బ్రో నాక్ తెలిసి గౌత గంబీర్ ఎఫెక్ట్ అంత
తన్ లే బ్రో వీల్ ఆడకుండా వాళ మీద దొబ్బేసార్లే అని
అంటే అలాగాదు బ్రో ఫామ్ లో ఉండే ప్లేయర్స్ ను కూడా సమ్టైమ్స్ పక్కన పెట్టేతండ్రు బ్రో టీమ్ అన్ఎక్స్పెక్టెడ్ గా చేంజ్ చేస్తాడు ఒకొసారి
గంభీర్ ఒక్కడే కాదు కదా బ్రో టీమ్ చేంజ్ చేసేది కెప్టెన్ ది ఉంటది కదా బ్రో ఇద్దరు కలిసి డేసిషన్ తీసుకుంటరు కదా
టోటల్ మేనేజ్మెంట్ అంతా అట్లే ఉంది బ్రో ఇప్పుడు
ఏదో బ్రో అంత ఏ టెస్ట్ ఆడిన ఓడిపోతున్నారు
ఆ ప్లేయర్స్ కానీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి
బ్రో
ప్లేయర్స్ గాని అంతా బాగా పర్ఫామ్ చేస్తే అప్పుడు కొంచెం
ఆ బ్రో అసల్ జడేజ అంటే ఎందుకు ఇష్టం బ్రో నీకు
అంటే చిన్నప్పటి నుంచి అంత ఇష్టం ఎందుకో తెలియదు అంటే ఫేవరెట్ షాట్ వచ్చి మాములు లాంగన్ మీద నిల్చొని నిల్చొని సిక్స్ కొడతాడు బ్రౌ ఉన్నట్లుం
అ ఎవరు
అంటే ఆ షాట్ అంటే ఫేవరెట్ బ్రో నాకయితే నీకు చానాస్ తర్ లో స్కూల్ లో ఆడేటప్పుడు కాలేజీ లో ట్రై చేస్తుంటారు అట్లా కూడా
కొట్ కొటావా బ్రో అట్ల
కానీ అయ్యాల బ్రో అలా
నువ్ లెఫ్ట్ హ్యాండ్ ఆ బ్రో
ఆ రైట్ హ్యాండ్ ఏ బ్రో
ఇంకె
స్ సమ్ టైమ్స్ అదే పనిగా లెఫ్ట్ హ్యాండ్ ఆగి ట్రై చేస్తా బ్రో కానీ కుదరలే ఎప్పుడు కంటే బౌలింగ్ కంటే ఎక్కువ ఇష్టం నాకు
ఆఓహ
ఓ
నువ్వం రైట్ హ్యాండ్ తో బాల్లింగ్ చేస్తావు
ఆ రైట్ హ్యాండ్ ఆ బ్రో బౌలింగ్ అయితే లఫ్ట్ హ్యాండ్ రాదు బ్రో
అంటే
జడై చేస్తాడంటే ఇంక అన్ని చేయాలంటే కాదు కలు బ్రో
అ అరా బ
మీరు ఇప్పు మా వాల్ మీరు ఆడుతుంటారా క్రికెట్
కాలేజీలో అప్పుడు మీరు ఇప్పుడు అడ్ర ఎప్పురు
ే మార్నింగా ఎప్పుడున్న కాలేజీ లో వెళ్ళప్పుడు ఇప్పుడు అంటే చిన్నపిల్లలు ఆడుతుంటారు ఇ కోచ్చేస్తు ఉంటారు
మీరాడు అపురం అమ్మ
అదే వాళ్ళతో పాటు చిన్న పిల్లలతో బౌలింగ్ చేస్తుంటారు కొన్స బనత ని ఫ్రెండ్స్ అంతా ఆడ చంద రోజ్ల అయితే మీరు
అ అంటే ఎప్పుడన్నా ఫెస్టివల్స్ క వచ్చినప్పుడు అంత ఊర్లోకి కలిసినప్పుడు ఎంాయ్ంట్ కోసం అట్లా ఏ మడరా ర
అంతే ఇప్పుడు ఓన్లీ స్షర్ ఆడుతుంటారు ఇప్పుడు అంతే ఫోన్ లో
ఆన్లైన్ ఆ బ్రో
ఆ
అంతేలే బ్రో అందారా న నన్ అంతేగా నను ఆడుతున్నా
ఇప్పుడు ఆడదా ఉన్న ఎ రారు బ్రో ఎక్కువా
అది నిజమేప్పు ఫోన్ న్ సేపు అది బల్ బ్యా బటింగ్ ఆడతారు కానీ బౌలింగ్ చేయమంటే చెయలేరు
బౌలింగ్ ఫీల్డింగ్ చే ఫీల్డింగ్ చేసేటప్పుడు అయితే ఇం ఫోన్ పట్టుకొనే ఉంటారు
అదే బ్రో
అప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ చడల్లో అంటే ఇ బర రాదు బోసలుకి
ఇంకా క్రికెట్ కాకుంటే ఇంకా వేరే గేమ్స్ ఏమైనా ఆడతారు బ్రో
నేను వెయిట్ లిఫ్ట్ అర్ నార్మల్ వెయిట్ లిఫ్ట్ ఏం చేస్తుంటప్పుడు
ఎవ వెయిట్ లిఫ్టింగ్
ఆ అంటే స్టేజ్ వరకు బ్రో వెయిట్ లిఫ్ట్ంగ్ రెండూ బ్రో
ఓకే బ్రో కాలిఫ్యంగ్ అంటే త్రీ వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎట్లా పైకి మాములా సోలర్ పస్ ఆ టైప్లే ఎతాం కదా బో
వెయిట్ లిఫ్టింగ్ అంటే దాంట్లో టూ వెయిట్స్ యాడ్ చేస్తారు అంటే క్లీన్ అని జరుంది స్నాక్స్ అనే రెండు
ఓకే ఓకే బప్పుడు పవర్ లిఫ్టింగ్ అయితే తీ ఉంటాయి స్పాట్ బెంచ్ డెడ్డ
ఆ ఉంటో
ఓకే కదా యా నేను జిమ్ కెళ్తుంటాను అట్ల ఆడ మా ఫ్రెండ్స్ ట్రైన్ అవుతుంటారు బ్రో
ఆంతో
పర్లేదు బ్రో నేను ఒక స్క్వాట్ ఆఫ్ హండ్రెడ్ కొడతాను.
ఆ
మ్ బెంచ్ ఒక సెవెంటీ వరకు వస్తది. ఆ ఇట్లా మళ్ళీ ఒక ఇంకోటేది బ్రో డెడ్ లిఫ్ట్ ఒక వన్ ఫిఫ్టీ వస్తది బ్రో.
ఆ డెడ్, డెడ్ లిఫ్ట్ నేను టెన్త్ లోనే వన్ నైన్టీ వరకు లిఫ్ట్ చేసింది బ్రో.
మీ అంతా ఎక్విప్మెంట్ ఉంటది లే బ్రో బెల్ట్ మేమేం బెల్ట్ యూస్ చేయమ్ బ్రో.
అంటే మాకి స్కూల్ లో ప్రాక్టీస్కి ఏమి ఉండదు బ్రో యాడ.
ఓకే బ్రో. అంటే మరీ ఎక్కువ ఎళ్ళాలంటే కష్టం కదా!
ఆ అవును బ్రో ప్రాక్టీస్ అయ్యేటప్పుడు నాకి చాలా సార్లు ఇంజుర్ అయింది బ్రో. లెఫ్ట్ హ్యాండ్ అయితే,
ఆ బ్రో
ఇలా క్లీన్ అండ్ జర్క్ అయితే, వన్ థర్టీ ఫైవ్ ఎత్తింటి బ్రో అప్పుడు.
బ్రో
క్లీన్ అన్ జ వెయిట్ లిఫ్టింగ్ లో అయితే వన్ థర్టీ ఫైవ్ ఎత్తింటి బ్రో క్రొటరు
అ బ్రో
అప్పుడు ఇంకో టెన్ కేజీస్ అలా ఎక్కువ ఎత్తింటే నేషనల్ వరకు వెళ్ళిండు.
అ బ్రో
కానీ ఇంగ అప్పుడు స్కూల్లో మాకు లాస్ట్, వన్ ఫిఫ్టీకి ఏమో ఉండ అంతే వెయిట్ ఎక్విప్ మెంట్
ఆ బో ఆ దానికి ఫుడ్ ట్రైనింగ్ ఉండాలే బ్రో ఎక్
ఆహా
అంటే కోచ్ ఎవరనా ఉన్నా బ్రో మీకి, సెల్ఫ్ గా చేసుకుంటుంట్రా మీరె
కిరాక్ బ్రో నువ్వైతే
ఆ ఇంటర్నెట్ బ్రో అట్లయితే.
కోచ్ అలా ఏమన్న సపోర్ట్ ఉన్నింటే మేబి ఇంగా రోంత ముందుకు వెళ్లిందేమో.
నాకి కోచ్ ఉంటారు బ్రో ఐ మీన్ మా యొక్క ఫ్యాకల్టీనె ఆయన ఇంటర్నేషనల్ ప్లేయర్ ఓకే ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ అబ్బ ఆయన ఒకాయన. ఆయన మా మా ఫ్రెండ్స్ కి అట్లా ట్రైనింగ్ ఇస్తుంటాడు బ్రో.
ఓకే బ్రో థ్యాంక్స్ బ్రో మీకు తెలిసిన సమాచారం షేర్ చేసుకున్నందుకు.
ఓకే బ్రో. థాంక్యూ బ్రో. మీకు కూడ థాంక్స్ బ్రో.
ఆ వెల్కమ్ బ్రో